మీ ఊర్లో ఏలాంటి పంటలు పం ఎక్కువ పండుతాయండి
మా ఊర్లో పత్తి వరి పసుపు మొక్కలున్న అలాంటి పంటలు బాగా పడుతాయండి
అంటే ఇప్పుడు ఎ ఇంకా అంటే మీకు బాగా ఇష్టమైన పంట ఏదండి
మేము ఎక్కువ మొత్తం మొక్కజొన్న మా సైడ్ మొక్కజొన్న వరి ఇలాంటి అన్ని పండిస్తాం
ఇప్పుడు వరి అంటురు గదండి ఆ వరి ఎలా ప్రాసెస్ ఎట్లా అండి మీరు
వరి అనేది మనకు కొన్ని మడుకట్ల లెక్క ఉంటాయండి వాటిలల్లో మనం నారు పోసుకొని పొలం దున్నుకొని నాటేస్తాం నాటేస్తాం అండి అట్లా నాటేసి దానికి అదునికి మందు లేసి అట్లా పండ
రు ఫస్ట్ నారు పోసుకుంటారు కద్దండి
ఆ ఫస్ట్ నారు పోసుకుంటామండి ఫస్ట్ మడికట్టు దున్ని నారు పోసుకుంటామండి నారు పోసుకున్నాక నారు ఎదిగినాక పొలం మొత్తం దున్నిచ్చి దాంట్లో మనం నాటేస్తామండి
ఇప్పుడు అంటే నార్మల్ ఎన్ని రోజులు పడుతదండి మీకు
నరుమూడి వచ్చేసరికి ట్వంటీ ఫైవ్ డేస్ పడతదండి మనకి
ఇప్పుడు ఆ యొక్క నార్మడీ అంటే మీ డైరెక్ట్ కూడ వడ్లు చల్లుతరండి నార్మడీ చల్లకుండా మా సైడ్ ఎక్కువ ఇట్లా వడ్లు చల్లుతరండి
అట్లా వడ్లు చల్లడం కూడా ఒక ప్రాసెస్ ఉందండి ఆ వడ్లు చల్లడం వల్ల ఏదంటే ఎక్కువ దిగుబడి రాకపోవడం ఉంటదండి
ఇప్పుడు మా సైడు ఎక్కువ దిగుబడి అంటే వస్తదండి కానీ గడ్డి బాగా వస్తదండి
ఆ అదే అండి గడ్డి రావడం వల్ల మనకు వరి పెరగకపోవడం మచ్చ పెన్ రావడం లాంటివి రోగాలు ఉంటాయండి
ఇప్పుడు గడ్డి బాగా రావడం వల్ల దీనికో వాటి కూడా మందు ఉందండి పేరు మన
ఆ వాటి కూడా ముందుంది మందులు ఉన్నాయి కానీ అంతగానం దిగుబడి ఈ నాటు విషం అంతా రాదండి దానికి
ఇప్పుడూ మీరూ ఏ గడ్డి మందుకైనా మందుగొడతారా అండి లేపోతే కలుపు తీపిస్తారా
ఫస్ట్ ఒకసారి కలుపు దిపిస్తాంమండి డైలీ లేకపోతే మందన్న కొట్టిస్తామండి కలుపు దిపిస్తే బెటర్ అని మా ఆలోచన
ఇప్పుడు అంటే కలుపు మీ సైడ్ ఎంతుంటాదండి ప్రైజు అంటే కు అంటే ఇప్పుడు వేజెస్ ఉంటాయిగా ఆ
ఒక మనిషికి కూలికొస్తే మూడు వందల రూపాయలు ఉంటాయండి ఈ రోజుకి
ఇప్పుడు అంటే వాళ్ టైమింగ్స్ నైన్ ధర్టీయా
ఆ వాళ్ళ టైమింగ్స్ మార్నింగ్ నైన్ థర్టీ నుంచెల్లి.. ఆ.... సాయంత్రం ఐదు గంటల వరకి వర్క్ చేస్తారండి
ఇప్పుడు అంటే ఇలాంటివే కాకుండా ఇంకేమన్నా చేస్తారండి
మేము ఇట్లా వరి కాకుండా ఇంకా మొక్కజొన్న అలాంటివి కూడా పండిస్తామండి
ఇప్పుడు ఆ మొక్కజొన్నకు అంటే వాటికెమన్నా ఇట్లా ఎన్ని డైరెక్ట్ విత్తనాలు వేస్తారా లేద పెడతారా మీరు
వాటిని మక్కజొన్నలంటే మనం భూ భూమిని మొత్తం చదనుచేసుకొని నాగల్తోని గింజలేసుకుంటూపోతామండి
ఎప్పుడ్ నాగల్తోనంటే ఇత్తనాలు ఇప్పుడు నాగల్తోనే ఏస్తారుకదండి అంటే ఎడ్లతోనేనా లేపోతే ట్రాక్టరా
ట్రాక్టర్ కాదండి ఎడ్లతోనే మేము గింజ గింజలు వేస్తాం
ఎన్ని ఎకరాలేస్తారండి మీరు అందరు
మేమొచ్చేసి ఈసారి మూడు ఎకరాల్లో మొక్కజొన్న వేసినామండి
ఇప్పుడు మూడు ఎకరాలు అంటే ఎకరానికి అందాస్ ఎంత పడతాడండీ
మీరు అనే క్వశ్చన్ నాకు అర్థం కాలేదు
ఇప్పుడు ఎకరానికి ఎన్ని కింటాలు వంతు అంటున్నా
ఒక ఎకరానికి వచ్చేసి మంచి దిగుబడి ఉంటే నలభై కింటాలు వరకు రావాలండి ఒక ఎకరానికి అట్లా మాకు మూడెకరాలకి మా సైడూ అసలు మొత్తానికైతే నలభై కింటాలు రావాలి కాకపోతే ముప్పైఆరు ముప్పైఏడు నుంచి ముప్పైఆరు మూడు కింటాలు మధ్యలో వస్తాయండి
ఇంకా మీరు ఈ మొక్కజొన్న కాకుండా ఇంకేం పండిస్తారండి
మేము మొక్కజొన్న కాకుండా ఇంకా పత్తి పసుపు లాంటివి కూడా ఏస్తామండి మీలా మీసైడ్ ఇలాంటి పంటల్ లేం ఉండవా
మా సైడ్ ఎక్కువ అంటే పొలమేఅండి ఆ పొలం కూడా ఎట్లా అంటే చాలా వరకు సల్లుతారుండి కొంతమంది నాడు పెడతారు
మీరే ఏంఅనుకుంటారూ చల్లడం బెటారా నాటు వేయడం బెటారా
మా నా ఉద్దేశం అయితే చ చల్ల చల్లడం వల్ల ఏమో అంటే కొన్ని అంటే డబ్బులు తక్కువైతాయి కాని దానివల్ల ఇంత లాభం అంటే ఎక్కువ దిగుబడి రాదండి
అవును అలాంటి పంటలు వేసాం కదా అలాంటి పంటలు వేసుకున్నా కూడా మనకు ఏం బాగుండదు
అవునండి ఇప్పుడు నాటేయడమే బెస్ట్ నా ఉద్దేశం ఇప్పుడు నాటేస్తే గంట అనేది ఇట్లా లడ్డుగొస్తాది వస్తాండి ఆ ఇప్పుడు చల్లితే ఒక్కొక్క గింజ కాబట్టి అంత రాదు
ఇంకేలాంటి పంటలు ఏస్తారండి మీ సైడ్
మిర్చి కూడా ఏస్తామండి
మిర్చి ఎట్లుంటదండి దిగుబడది
మిర్చి కి మనం ఫస్ట్ పెట్టుబడిడు చాలా పెట్టాలండి ఇప్పుడు పెట్టుబడి పెట్టే బట్టి మనకు అది రిజల్ట్ అని వస్తుందండి దానికి టూ డేస్ కోసం మందు కొట్టాల్సిందండి పక్కా
మీరు ఒకవేళ మిరపకి చెట్లు తెస్తారా లేదంటే మీరే
లే లేదండి మేమే అంటే ఒక చిన్న మడి లెక్క అంటే దాన్ని మెత్త మెత్తగా ఇట్లా భూమి లెక్క తోముతామండి తోమే ఆడి వరకు మెత్తగా చేసి ఇట్లా అంటే చేసిన మళ్ళీ చేస్తామ అండి ఆ మల్లల్లో మేమే గింజలు పెట్టుకొని నారు పెంచుతాం
మీరు ఇప్పుడు నారు ఎద్దిగా ఉన్నప్పుడు అంటే నారు వేసినప్పుడు ఆ నారు పెరగడానికి ఏమైనా మందులు యూస్ చేస్తారా డైరెక్ట్ లేదంటే ఓన్లీ నీళ్ళతోనే సరిపోద్దా
ఇది ఊరియా నూ దుక్కిమంది వేస్తామండి
అది ఎంత మోతాదులో ఏస్తారు అన్నిటికీ
అంటే మనం ఇప్పుడు పెట్టి అంటే సపోజ్ మనం ఎకరాన్ని పెట్టినాం అనుకోండి ఒక ఐదు కిలోలు దుక్కి మందు ఒక రెండు కిలోలు ఉరియాట్లు కలిపి చదుకుంటాం అండి
ఇప్పుడు ఆ మా మిరప చెట్లు అంటే ఇప్పుడు నార్ పీగేటప్పుడు దాన్ని ఏర్లు వేయడం ఈయడం జరుగుతదా
అంటే మనం పదునుతోని అంటే నీళ్ళ పదును పెట్టుకొని వీయాలండి మంచిగా ఒక్కొక్కటి మనం తీసి నాటుతే ఎమ్మట ఏం కాదండి వాటికి మనం తీసి ఒక టూ డేస్ ఉంది అనుకో అది చచ్చిపోతదండి మొక్క
మీ ఇప్పుడు మీరు మిరుప చెట్లు పీకేసిన తర్వాత అంటే నారు పీకిన తర్వాత ఆ ఎట్లా నాటేస్తారు దాన్ని ఎట్లా పొలంలో నాటు పెడతారు అది ఎట్లా ఇంకుంటది
ఇప్పుడు మనం ఇట్లా ఇప్పుడు ఇట్లా కాలువలు తో అండి నాగలతోని ఆయొక్క నాగలతోని కాలులు తోరి మనం ఆ కాలులలో వాటర్ పెట్టుకుంటాం వాటర్ పెట్టుకొని ఈ చెట్లు నాటుతామండి
ఆ ఇంకా కొంతమంది ఒకరు పోసుకు నీళ్ళు పోసుకుంటూ పోతా అంటే ఒకరు సీక్తో తవ్వుకుంటూ పోతారు అదేం ప్రాసెస్ అండి అట్లా
అది అది అట్లా అంత చెట్టు గట్టిగా ఉండదండి మనం ఇట్లా కాలువలో నీళ్ళు పెట్టు కొని మనం దా నిండా పెట్టుకొని మనం నాడుతేనే కట్టిగా ఉంటుంది మొక్క దానికి వర్షం పడాలండి మళ్ళ వర్షం పడపోతే ఆ చెట్ ట్లన్నీ చచ్చిపోతాయి ఇప్పుడు మనం ఈ వర్షం పడ్డ పడక పోయిన ఏం కాదు మనకు
ఇప్పుడు ఒక మిరప చెను ఒక మిరప చెట్టు ఎన్నకోవడానికి ఎంత టైం తీసుకుంటుంది దానికి ఎదిగినాక ఎ ఎన్ని రోజులకు మందు ఏయడం అలాంటివి జరుగుతాయండి
మనం ఇప్పుడు పెట్ పెట్టిన టూ త్రీ డేస్ క మనం మందేయాలండి టూ త్రీ డేస్ లో మనం దుకుమందు వేస్కోవాలండి ఇప్పుడు అది అయిపోవడం అది అయిపోవడతోనే ఒక వన్ వీక్ తరవాత మందు కొట్టేయాలండి పురుగు తాకుతుంది దానికి
ఇప్పుడు మీరు ఎప్పుడైనా అలాంటి మిరపు పంటలు వేసారా ఇంకాళ్ లేకపోతే వేసినా లేదన్న చూసి చెప్తున్నారా
లే లే మేమువేస్ వేసామండి ఈ సంవత్సరం కూడా వేసాము కానీ వర్షాలు ఎక్కువ ఉండడం వల్ల కొద్దిమరి నస్ అంటే కొంచ కొట్టుకోవడం వల్ల అంత రాలండి లాభం
ఓకే ఎకరానికి ఎంత దిగడు వస్తుంది మిరప
మిరప అంటే మనం పండిచ్చిన దాన్ని బట్టి అండి ఎక్కువ అయితే నార్మల్గా అయితేనేమో ఒక మినిమం ఒక ఈ పదిహేను క్వింటాలు అట్లా పండుతాది పదిహేను ఇరవై క్వింటాలు పండుతాది
ఎట్లాంటాది ధర వాటికి
కింటా మా మక్సిమమ్ పద్దెనిమిది వేలు ఇ పైన ఉంటుందండి
ఇంకా పత్తి లాంటివి ఏమనా పండిస్తారా అండి మీరు
ఆ పత్తి కూడా పండిస్తాం అండి పత్తి అంటే మేము ఇప్పుడు వర్షాకాలం పెట్టి మళ్ళా దాన్ని దున్ని మళ్ళా మొక్కజోన్న వేస్తా మండి ఏమటే
మొక్కజొన్న వస్తారు ఇప్పుడు ఆ పత్తి ఇప్పుడు దిగబడి ఎట్ల వస్తుంది దానికి ఎన్ని రకాల సీడ్స్ ఉంటాయి దాంలో
ఇప్పుడు మేము ఎక్కువయితే రాశి సిక్స్ ఫైవ్ నైన్ పెడతాంండి ఇప్పుడు పత్తి కూడా చాలా తగ్గినండి అంటే దానికి కూడా ఈ వర్షాలు ఎక్కువ పడడం వల్ల దెబ్బ తింటున్నాయండి
ఒక ఇప్పుడు రైతులు ఎక్కువ పత్తి పెడడానికి ఇష్టపడుతున్నారా మొక్కజొన్న పెట్టడాానికి ఇష్టం ఇష్టపడుతున్నారా మెరుప పెట్టడానికి ఇష్టపడుతారా
ఇప్పుడు కొనుగోలు జరుగుతులేదు కాబట్టి మొక్కజొన్నలకు తగ్గిస్తారండి తెలిసి పత్తి ఎక్కువ పెడతా అనిపిస్తుంది
ఈ ప పత్తి మనకు అంత వర్షాకాలం అంతగానం దిగుబడి వస్తదా అండి వానల వల్ల మనకి
ఇక పత్తి అది మన చేతిలో లేదండి అంటే వర్షాలు ఎక్కువ పడదండి చాలా వరకు తక్కువ పడాలి తక్కువ పడ
ఇప్పుడు ఈ వర్షాల వల్ల పత్తి మొత్తం జాలుబట్టి ఎర్రగైపోతుందింటే కానీ ఆ ఎర్రగ అయిపోతాది వల్ల మనం ఏమన్నా మందులు వాడతారా లేదంటే అలానే వదిలేస్తారా దాని
అంటే ఇక మాక్సిమం అది మన చేతిలో ఉన్నంత వరకే దాన్ని మన చేతిలో పట్టుకుంటాండి అది ఖరాబ్యినక ఇక మనం దాన్ని వదిలేయడమే
ఇప్పుడు ఒకసారి పత్తి ఎర్రపడా తర్వాతకి దానికి మనం మందులు ఏ మందులు అన్నా రికవర్ కాదని అంటారు
రికవర్ కష్టమ అండి ఇక అది దానికి జాలు తాకిందంటే కష్టం అది చెట్టు లేవడం
ఇప్పుడు ఓకే ఇప్పుడు మీరు ఎన్ని ఎకరాలు ఇస్తారడి ప
సరే అండి థ్యాంక్ యూ అండి మీరు ఇచ్చిన సమాధానాలు